హలో
హలోయ్
ఏం చేస్తున్నారండి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారండి కర్రీ చేస్తున్నానండి నేను
ఖాళీగానె ఉన్నా ఉహుమ్
నేను కర్రీ చేస్తున్నాను
అదే ఏం కర్రీ చేస్తున్నారు పప్పా ఆ పప్పు ఎలా చేస్తారు కొంచెం చెప్తారా
ఇలా చేస్తాను ఫస్ట్ పప్పు కుక్కర్ లో వేసాను
అవును
తర్వాత ఉప్పు కారం టమాటా కొంచెం చింతపండు రెండు చిన్న ఉల్లిపాయలు ఇవి వేసుకొని రెండు మూడు వెస్సెల్ రావాలి పప్పు
అంతేనా పప్పు చేయటం
పప్పు చాలా విజి అండి మీకు ఇప్పుడు దాకా తెలీదా
మామోలు చేస్తారు గానీ నాకు తెలీదు దాని గురించి
కొంచెం మీరు కూడా నేర్చుకోండి మీకు టైం కి మీకు కూడా ఉపయోగపడుతుంది కదా
ఆ చెప్పండి
మీరు కూడా వచ్చు
ఆఓ
ఏంటండి సంగతులు ఏం చేస్తున్నారు
ఏం లేదండి వర్క్ లో ఉన్నా
వర్క్ లో ఉన్నారా డిస్టర్బ్ చేశాన్న నేను వ ఏమన్నా
లేదు లేదు
ఇంకేంటండి ఈ సంగతులు మీ పిల్లలు బాగున్నారా
ఆ బాగున్నారండి
మీ చిన్నడు ఏంటండి ఆ అర్హంగా ఏడు తడు
వాడు చిన్నపిల్లడు కదా అంతే
ఏడుస్తాడుడి బలే ఏడుస్తాడు మొన్న నేను ఎత్తుకున్నా ఉండట్ చెట్లేదు నా దగ్గర పెద్దోడు కూడా ఊరు ఊరికి ఏడుస్తున్నాడు
పెద్దోడు స్కూల్ కి వెళ్తున్నాడు స్కూల్ లో డ్యాన్స్ ప్రోగ్రామ్లు ఉన్నాయి అందుని డ్యాన్స్
ఏం ప్రోగ్రామ్స్ ఏం ప్రోగ్రామ్ చేస్ తున్నారండిస్ స్కూల్లో డ్యాన్స్ చేస్తున్నాడా పర్వాజ్ ఏం పాటకి
కొయి కోయి కోడిని కోయి ఆ పాట ర రతాలు రతాలు వాటికి
మీ బాబు డ్యాన్స్ చేసేరు అళ్లే చూడాలండి మేము ఆ రోజు మమ్మ మాకు చెప్తారా మేము రావ చ
ఆ రావచ్చు నాలుగు తది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నాలుగు
తా వస్ వస్తామండి ఆ రోజు మాకు కొంచెం చెప్పండి మేము వస్తాము
హు
ఏంటండి సంగతులు
ఏమున్నాయి
మీ వైఫ్ బాగున్నారా మొన్న మాట్లాడం నేను మర్చిపోయాను మీ వైఫ్ తో మొన్న ఊరెల్లి అడగదండి
అవునండి నాలుగు రోజులగా ఊరేళ్ళింది వాళ్ళ అమ్మళ్ళ ఇంటికి ఆ పండగ రోజు బాగానే జరిగింది వాళ్ళ ఇంట్లో షాపింగ్ గా షాపింగ్ వెళ్లి బట్టలు తీసుకున్నాము ఉదయాన్నే తొమ్మిది ఇంటికి బయలుదేరాము
ఆ
ఉదయాన్నే తొమ్మిది ఇంటికిళ్ళి టిఫిన్ చేసిన తర్వాత పిల్లలకి ఒక్కొక్కళ్ళకి ఒక్కళ్ళకి రెండు జతల బట్టలు మా ఆవిడ రెండు జతుల బట్టలు చీర తీసుకుంది ఒకేమో డ్రెస్ తీసుకుంది
మీరేం తీసుకోలేద అండి
నాకు ఒక షర్టు ఒక ప్యాంటు తీసుకుంది
హ్మ్ మీ అమ్మ వాళ్ళు ఏమన్నా కొన్నారా
మా ఇంటిగాడ ఒక బాబున్నాడు వాడికి ఒక జతలు బట్టలు తీసుకుంది
హ్మ్ అయితే టోటల్ గా ఒక టు థౌసండ్ అండి షాపింగ్ కి హలో
ఆ
ఎంత థౌసండ్ అయినయా షాపింగ్ కి
టెన్ థౌసండ్ ఆ టెన్ థౌసండ్ అయినాగా వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకున్నారు అవునండి మా అక్క వాళ్ళకి తీసుకున్నాము మా బావకి
హ్మ్ మీ అక్కకి బావకి కూడా తీసుకున్నారా
ఆ
హ్మ్ మీ అక్క వాళ్ళ ఏం చేస్తున్నరండి
మా బావ డ్రైవింగ్ చేస్తా ఉంటారు స్కూల్ బస్ కి
స్కూల్ బస్ డ్రైవింగ్క వెళ్తారా మీ బావ గారు మంచి ఆయనేనా అండి ఆయన
చాలా మం
ఆయన గురించి కొంచెం నేను విన్నానండి ఒక చోటా మీ బావ గారి గురిం చి
ఏమిన్నారు సూపర్ ఎక్సలెంట్ మార్బులే ఫెన్ంటాస్టిక్
చాలా చెప్తున్నారండి మీ బావ గారు గురించి మీరు అట్లయితే మీ బావ గారు చాలా మంచోరు అనుకుంటా
అవును అవును హెల్పింగ్ లో బా చేస్ సరు
హ్మ్ హెల్పిింగ్ నేచర్ ఉందా
ఇది చేయ్యాలి బావా అంటే ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని సలహా ఇస్తారు
సలహాలు ఇస్తారా మీ బావ గారు
ఆ
అయితే మంచారన్నమాట
ఆ చిన్న చిన్న సెటిల్మెంట్లు
హ్మ్ జైంతండి సంగతులు భోజనం అయిందా మీకు
లేదండి ఇంకా పన్నెండు నరే గా దా తెన్నాలి వెళ్లి ఇంటికి వర్క్ కూడ ఏ లేదు ఇవాళ్ళ కాలి ఏ
ఎర్లీగా ఎళ్ళొచ్చు కదండి ఇంటికి భోజనానికి
ఇంట్లో పంపిరు కదా టాయనికె వెళ్ళాలి ఇంటికి
వర్క్ లేదన్నారు కదా
అదే వర్కున్న లేకపోయినా వాటింటికి టాయానికే వెళ్ళాలి కదా
హ్మ్ ఏంటండి ఇంకా సంగతులు పాపనీ తీసుకురావాలండి నేను కూడ వెళ్లి పాప్ వస్తుంది మా పాప, స్కూల్ వెళ్తుంది హాఫ్ డే స్కల్స్ కదా, పాపని తీస్.
హాఫ్ డే స్కిల్స్ తో వచ్చి న్ చి క్కే అది ఉదయం నుంచి సాయంత్రం దాకా బాగుంటారన్ అనుకుంటే పిల్లలు మధ్యాహ్నానికి పంపించేస్తున్నారు ఈ మధ్య.
మధ్యాహ్నం నుంచి పంపిస్తున్నారు ఆ హాఫ్ డే అని పిల్లల్ టెన్షన్ మనం పడలేము ఇంటికాడ పిల్లలు వొక గోలా ఇంటికొస్తే అసలు ఉండరు సరిగ్గా క చోట ఉండరు ఈ పిల్లలు
అంతే ఏం చేస్తాం
ఊ గోల గోల గందరగోళం చేస్తా ఉంటారండి మా పాపైతే మరీ అస్ సలు ఇంట్లో ఉండదండి అసలు క చోట ఉండదు ఆడు కొడానికని వెళ్
మీరొక్కమ్మాయికే అలా అంటే మాకిద్దరు ఇద్దరబ్బాయిలు గొడవే గొడవ
ఇంకా మీ అమ్మగారు మీ ఆ వైఫ్ గారు చూస్ ఉంటారు హాయ్ ఆ గోలుసేస్తానే ఉంటారు వాళ్ళు
హూ
ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని మీ చిన్నడుయితే మరీ అసలు ఒకళ్ళ దగ్గర ఎత్తుకుంటే ఒకళ్ళ దగ్గరకి రాడు బాగా గారాబం హుహ హహ హా ఆ
చిలిబిలి దమ్ నంబర్ వన్ చిలిబిలి దమ్ వాడు
హు మీ చిన్నాడు అసలు మాముూలోడు కాదండి బలేగోలా చేస్తాడు బలే ఏడుస్తాడుండి వాడు
పెద్దోడు చిలిబిలి అయితే ఈడు చిలిబిలి దుమ్ రెండో వొడు మా
కొంచెం పెద్దోడు కొంచెం అమాయి కుడు లేండి
వాడు అమాయకుడా వాడు ఒక్క మాట ఒక్క మాట చెప్పంగాల్నే ఆ మాట పసి కెట్టేస్తాడు ఆడు మొదటోడు ఏ మాట అంటే ఆ మాట తిరిగి అంటాడు రెండవ వాడు ఇప్పుడు ఎప్పుడేమో అలాగా మాటలు మా
వాడు కూడా నేర్చుకుంటాడు వాడు కూడా నేర్చు చకుంటాడు వాడుకన్నా వీడి కన్నా వాడ తక్కువ ఏం కాదు వాడే విన్నీ కొడతాడు రేపు చిన్నోడే పెద్దోడిని కొడతాడు రేపు ఇద్దరున్నారు కదా మీ పాప ఉగో మీ పాప పిల్ల కూడా ఉంది కదా మీ
హు హు
వాళ్ళ ఇద్దరికి సరిపోతాడు వాళ్ళిద్దరికి వీడే కొడతాడు చిన్నాడే
అవును అవును నంబర్ వన్ దుమ్మాడు చెలిబిలి పనులు మామూలుగా చేయడు ఉదయాన్నే అట్టు పెడితే అట్ టు ఎగరేసి ఎగరేసి తింటున్నాడు అడు
హుహుః
అరే మొదటోడైతే పాపం మొదటడ్
వాడుసలు తినడు వాడుసలు తినే తిండికే దగ్గరే వాడుగోల
ఒకక్కట్ ఒకక్కట్టు బేడితే అర అట్టు ఓడతన అ మా మొదతుడు రెండోడు సగమన్న తింటాడు కానీ మొదతుడు అసలు అ
హ అదేనండి గోలా కేంటండి సంగతిలో
ఏముంది చెప్పాలండి
ఇంకేం లేదండి చెప్పడానికి ఏము ఇంట్లో ఉండడం తినడం ఇప్పుడు పాప వస్తుంది కదా పప్పు పప్పు పెట్టాను పప్పు తీసి తాలింపేస్తే పాపని జెల్లి తీసుకురావాలి
మా పిన్ని గారు ఒచ్చారండి ఇందాక ఫోన్ చేసి జరు
పే
మా పిన్ని మా తమ్ముడు ఇద్దరు బ్యాంక్కి వచ్చారంట లోన్ పని మీద
వచ్చారంటా కాల్ చేస్తానండి అట్ల అయితే నేను మాట్లాడతాను
ఆ ఇందాక వచ్చారు బ హెచ్డఎఫ్సి బ్యాంక్ లో ఉన్నారు ఐడిఎఫ్సి అనుకుంట బ్యాంక్ లో లోన్ పని మీద వచ్చేది నాకు ఆ ఫైనల్ ఇయర్ గా ప్రాజెక్ట్ లో ఉన్నాడు
అ
జాబ్స్కళ్తాడు హైదరాబాద్ అల్ డు చనా
ఉ వెళ్ళామనడి చూసుకుంటేనే ఏ వెళ్ళ అ రేపు హ
నాకు ఎటాగూ లేదు వాడికైనా ఉంటే బాగుంది
మీరు అప్పుడు వెళ్ళలేదు కదండి వెళ్ళమంటే
అక్కడండి డబ్ ప్పు లేక ఇంట్లో పరిస్థితి పపాలక అట్ చూసుకునేవాళ్ళు అక్కనే కదా అమ్మా నాన్నకి ఒకే బైని అందుకనీ వల్ల లేదు
అందుకని వెళ్ళలేదు అప్పుడు
మ్
వెళ్ళుంటే బాఉండేది కొంచెం ఇప్పుడు ఇప్పుడు ఫ్యూచర్ కి కొంచెం బాఉండేది
దేముడి రాసిన రాత ఎట్లా ఏనా అట్లానే ఏమి
అవునండి ఇంకేంటండి సంగతులు మీ అన్నయ్య వచ్చారండి కదండి నిన్న
మా అన్న మా అన్న వాళ్ళ అల్లుడు ఇద్దరు వచ్చారు గిఫ్ట్ బాక్స్ తీసుకొచ్చారు మేమేమో వాళ్ళకి తీసుకెళ్ళి ఏమా డిన్నర్ సెట్ పెట్టామండి గిఫ్ట్ కింద
అన్నం తెచ్చిచ్చారా
బాగా మాట్లాడారండి బాగా మాట్లాడారా? ఎ
ఆ వచ్చారు కూర్చొని డ్రింక్స్ అయి తీసుకున్నారు బాగా మాట్లాడారు ఒక అరగంటా ఇరవై నిమిషాల్లోపు మొత్తం ఇళ రెండు ఇళ్లో తిరిగి మాాబాయ్ళ్ళ మా ఇళ్ళు
ఉం వెళ్ళిపోయారా నీ బాబాయ్ ఓళ్ళింటి కూడెల్లారా?
బాయోల్లు గూడ డ్రిం ఇచ్చారు తాగేసి
ఆ
ఎల్లిపోయారు
వెళ్ళారు అంటే మ్యారేజ్ ఎప్పుడంటాండి మ్యారేజ్ చెప్పలేదా సరే ఉంటానండి బాయ్ అండి ఓకేనండి బాయ్ అండి
సరే స సరే అండి బాయ్